హలో ఆహా చెప్పువే ఎంత సేపు ఉండాలి ఇట్లా
పదినిమిషాలు ఏమ్ మా వస్తున్నయ్ ఏం కాద్
ఆడబెట్టుకో ఆడ్ ఇంట్లో సాల్ట్ ఉంది ఎతుకోర కన్నా
ట్రైన్ కీ కెల్తవా మహతి నువ్వు
లేదు బస్కే
లేట్ అవ్వదా
లేట్ అంటె లేట్వే
ఎన్ని గంటలకి ఎక్తే ఎన్ని గంటలక్ దిగుతావు
ఎన్ని గంటలకి ఎక్తే ఎన్ని గంటలకి దితనా మొన్న నైన్కి ఎక్కినా టూ అయింది ఇంటికి ఓచ్చేసరికి బస్ స్టాండ్లో ఫుల్ అసలు లేట్ అయిపోంది
హూ
ఇది పిల్ల నువ్వు రేపు ట్రైన్స్క
నేను బస్కే ఓచ్చేస్తా
ఏ నీకు పడుతుంది ఇట్లే మాట్లాడితే నాకు పడుతుందా
ఆ
తుంది నాకెంత పడుతుంది
అంటే అది ఒక నంబర్ కి నువ్వు మ్ రసీవ్ కాల్స్ అయితే ఒక నెంబర్ కి ఎయిటీనే పడుతుంది అదే నువ్వు చేసే కల్స్కి అయితే నీకి ఒక నెంబర్ నాలుగు సార్లు చే
ఇప్పుడు ఈ నంబర్కే నేను ఫోర్ టైమ్స్ చేయిచ్చా
ఆ చేయచ్చు నేను వేరే నంబర్లు కూడా పె వేరే నంబర్లు కూడా పెడతలేే న అది కూడా నా తముందే నేనే మాట్లాడత
ఆ సరే
నేను రెండు కాల్స్ చేశాను లిఫ్ట్ చేయాల
ఒ కాల్ చేస్తా ఒక ఒ కాల్ చేస్తా నేను కూడా నువ్వు చ్చేయి
ఆ సరే
ఒక్కట రెండా చే
చేసే ముందు ఫో ఇట్లా మనం ఫస్ట్ లో మనకు చెప్పాలి కదా ఆ అప్ లోకి రండి అని
ఆ ఆన్లైన్ లో ఉంటేనే ఫోన్ లిఫ్ట్ చేసే దక ఉంటుంది
ఉహు
మ్ అయిపోయి నా పండగా
అయిపోవే రేపు కాలేజ్కి వెళ్లాలంటే బాధ ఐతంది
హు ఇంటికి రండి బిర్యానీ చేస్తా మీ ఇంటికి రా బిర్యానీ చెస్ మా ఇంటికి
యడ మీది నువ్ ఏ ఊరు అసలు
కదిరీ
కదిరీ కదిరీ తేరు జరుగు కాదు కదా మీ ఊర్లో
అది ఎప్పుడో అయిపోయింది
ఉహ్మ్
ఏం చేస్తన్నారు
ఏం చలవే కాలి
ఆ
తిన్న తిన్నావా
తిన్న నువ్వు
ఉమ్ తిన్నా మ్యాగీ జేస్నా మా చెల్లెల్ తింటాది మా తమ్ముడు
ఊ నేను కాల్స్ డి నావెన్ని కాల్స్ వేస్ట్ ఐతయ్ అవి వేస్ట్ ఐనయతే అవ్ అన్ని వేస్ట్ అందుకే మనీ తక్కువోచ్చింది డిస్కనెక్ట్ ఇ డిస్కనెక్ట్ ఐపోయిందా ఒ ఒకొక్సారి లిఫ్ట్ చేసింలా అట్లా రెండు మూడ్ నాల్గేమో బొయ్నాయ్
ఉహు
ఉ
మేమ్ మూడ్ నిమ్షాల్ ఐందంతేవె ఇప్పుడ్ మాట్లాడి
అంతే
మాట్లాడ్తనేే ఉండలా తిను మాట్లాడ్తానే ఉండాల ఇట్లా లైన్ లో ఉంటే సాలా
నార్మల్గా మాట్లాడాల లైన్ లో ఉంటే వాళ్ళివ్వరు వాళ్ళక్కి కావాల్సిందే మాట
ఎప్ మౌనికా అకౌంట్క్ పడిందాట్న అమౌంటు
ఇంకా పల్లేద్ పడ్తుంది అని మెసేజోచ్చింది వాళ్ళక్ చూ వాళ్ చూపిస్తారు మనకింత పడుతుం నికి
ఉహు కలిపి ఉమ్ పెన్లొ డ్రా చేస్కోచ్చ అమౌంటు
అప్డే పడిపోతుంది మనం డ్రా చేస్కోవదు
మీర్ ఫేకేం గద్ గదా
నె మాక్ పడింది మే ఫస్ట్ లో ఎంత నాకు రెండు వేల ఐదు వందలోచ్చిందు
ఉహు
అందుకే గదా మేమ్ గూడా నమ్ముతా ఉన్నాం మళ్ళీ ఈ రొజ్ ఈసారి గూడా పడ్తుందా పడ్ద అన్కు కొంటిమి కానీ ముందు పడిన డబ్ బ్బుల్ దగ్గర చూపిచింది మీకిసార్ ఇంత పడ్తుంది అని
ఉహు ఏం జేస్నావే రెండువేల ఐదవందల్ తో
అది వాళ్ ఒకేసారి వైలే మనీ అంతా ఒక్సారి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్నర్ ఖర్చులకై ఐపై ఈసారైతే బట్టల్ కొంటా అని నువ్వు
నేను గు నేన్ ఆల్వేస్ బట్లే ఉమ్ ఇంటిక్ గూడ్ పెట్న గని ఆల్వేస్ బట్టలు
ఉమ్ ఇంకా ఎవర్కైనా రెఫర్ చేయాలంటే చెప్పు నేన్ చేస్తా
మా వాళ్ ఎవర్ నమ్మట్లే ఇంకివన్నీ
మీ అక్కుంది కదా
మా అక్క బోక్ తెల్సుంది
మియక్క ఇది అమ్మాయిల్ మాత్రమే మాహ దిన్ నమ్మచ్చు బాగా నమ్మచ్చు ఇప్పుడు మాత్రం ఫోన్ ఎ ఫ్రెండ్ కి ఏఐ కౌవ్సరం కాబట్టి అబ్బాయిల్ దచ్చింది
ఉహు మాక్క మాక్కిట్లాంట్వన్నీ నీన్ బ ద్ తన నమ్మకాన్ని జంపేసింది
కాదు నేనింకా అందర్ నమ్మరు ఎవరు అనేసి నేన్కూడ ఎవర్కీ చెప్పాను
హుమ్
ఎందుకులే మళ్ళీ వాళ్ళతో అడిగి మరి అని ఊరికె అయిపోతా మళ్ళీ చెప్ప చెప్పకపోతే చెప్పలేదంటారు
టాప్ బాగా ఆఫ్ చెయ నీలు కారుతుంది
లేదు
ఏ
ఏ ఎవ్వరు పోతారు లే నా దగ్గర మనీ లేవు ఇప్పుడు
ఉమ్ నన్న్ ఇంట్లో మా అమ్మ వద్దనింది
ఏమీ
ఏంలే ఎందుకులే ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఎప్పుడైనా పోదువు లే ఆనింది
ఫోర్త్ ఇయర్ లో పోదాము లే అందరం ఒక్కసారి
ఉమ్ అంతే
అప్పుడైతే డబ్బులకి డబ్బులు ఉంటుంది
అవును బాగా ఎంజాయ్ జేయచ్చు
ఉమ్
ఎవరు ఎవరు పోతాండ్రు ఇప్పుడు
ఏమో వాళ్ళు డేట్లు మారుత్తానే ఉన్నారు రోజుకొక్కటి
సార్డే పోలేం లేవే స్వామి వీకెండ్ లో
ఉమ్ ఏవక్క మగున్నావా నువ్వు పోరారే ఏలక్క
ఎవరు
మా థమ్ముడు కార్య రా మాట్లాడత్తాన్ పది నిముషాలు మాట్లాడాలా సదుకొని ఐఏఎస్ సో ఐపిఎస్ గాల గార ఐఏఎస్, ఐపిఎస్ హలో
ఉమ్
ఉమ్ బ. టెక్ అయ్యిపోతే ఏం జేదాం మని
పెళ్లి చేసుకుంటావే
ఎస్కో
తినుకుంటు
మీ అక్కే ఏం చేస్తాంది మహతీ
జాబ్ చేస్తాంది
చేస్తాందా
ఉమ్
ఎక్కడ
బెంగళూరు
ఉమ్ ఇంకేంపో నీకీ వచ్చే
ఏంది
ఇంకా నీకి వస్తుంది మీ అక్క సపోర్ట్ చేస్తే
ఉమ్ ఆడు మా మామయ్య నీ మా అక్క సపోర్జ జేసాంద్ నాక్ జాబ్ ఈయనికీ
ఉమ్ ఏదో ఒక్కట్ నేర్చుకుంటే
ఉమ్ నేర్చుకోవాల కదా
ఉమ్ ఎంత ఆ మని ప్యాకేజు
ఫోరు
ఫోర్త్య్ థౌసండ్ నా
హా
ఫార్టీ
ఫోర్ ల్యాక్స్ అంటే పర్ ఇయర్
ఇయర్
ట్వంటీ త్రీ ఒస్తాది
ఉహ్మ్ చాల్లే
ఉమ్ జాబ్ ఉంటే సాల్ ఫస్ట్
ఉమ్ ఇంట్ల ఉంటయి యేలా అంత చదువుకొని ఇంట్లో ఉన్నారంటారు
ఉమ్
మ మామిడి తోపు ఉందా మీక్
మాకు ఏ తోప్పుల్లెవ్వే
కాయల్ పీక్కురా
లేం అసలు మామిడికాయలు ఏమో చూస్తా ఇ రోజ్ చైనకాడిక్ బోలేనుండా
ఉమ్
నల్లి కాయలు పెర్కొస్తా ఉమ్ నెల్లిగయలి పెర్ కోస్ మామిడికాయలేమో
ఉమ్ టెన్ మినిట్స్ అయితే చూసుకో మీ కట్ చేయాల లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతుంది
ఎ టెన్ మినిట్స్ అయింది
టెన్ ఫిఫ్టీ